నమస్కారమండి
నమస్ కారం అండి ఏం చేస్తున్నరండి తిన్నారా
ఆ తిన్నామండి మీర్ తిన్నారా
తిన్నా మండి ఏం తిన్నారు
మేము ప్పూ ఆ అప్పు తిన్నామండ్ ండి మీరేం తీ
జొన్న రొట్టె బీరకాయ్ కూర తిన్నామండి మీరు ఫోన్ చేసారంటె మేమ్ హైదరాబాద్ అండి మీరు
మేం ఆంధ్ర నుంచ్ అండి
ఆంధ్రాలో ఎక్కరండి
అ ఆంధ్రాలో ఇక్కడ అనంతపూర్ అనంతపూర్ అండి ఐడియా ఉందా మీకేమన్నా
తెలుసండి తెలుసండి అది రాయలసీమ అటువైపే కదండి
ఆ అవునండ అటు సైడే
చెప్పండండి ఏ విషయానికి మీరు పోన్ చేశారండి
ఏ మేము అంధ్రా నుంచి అంటే ఒకా ఆ ట్రిప్ లా ప్లాన్ ఏసినాము అంటే ఆ చూడ అంటే అక్కడ తెలంగాణలో ఎలాంటి ప్లేస్
మీరు తెలంగాణకొచ్చారనుకోండి రావాలనుకుంటున్నారనుకోండి ఉమ్ అర్థమయిందండి మీరు అక్కడ్ నుంచ్ ఇక్కడిక్ రావాలనుకుంటున్నారనుకోండి మొదటిగా మీరు అనంతపూర్ నుంచి హైదరాబాద్ కి రావాలనుకుంటే బస్సు మార్గంలో రావోచ్చు రైలు ద్వారా రావచ్చండి మీరు బస్సు ద్వారా రావాలనుకోండి మీరు ఒకటే బస్సుంటుందండి అనంతపూర్ లో ఎక్కుతే ఇక్కడ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ అని ఉంటుందండి అక్కడ దిగుతారు అలా రావోచ్చు లేనిచో మీరు అనంతపూర్ నుంచి కర్నూల్ కొచ్చి కర్నూల్ నుంచి మళ్ళీ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఎంజిబిఎస్ కి రావచ్చునండి అలా రావోచ్చు లేనిచో మీరు ఆ అక్కడ నుంచి మీరు ట్రైన్ ఎక్కచ్చండి అనంతపూర్ నుంచి మీరు అప్పుడు కా చిగూడా రైల్వే స్టేషన్ కోస్తారండి అక్కడ నుంచి మీరు ఇక్కడ హైదరాబాద్ కొచ్చినచ్చో మీకు చూడడానికి చానా ఉంటాయండి ఇప్పుడు మీరు గుడుల గుడ్ల గురించి మాట్లాడుకున్నారనుకోండి యాదగిరి గుట్టుందండి మీరేళ్ళడానికి ఇంకా ఆ సరస్వతి మాతది బాసర ఫేమస్ అండి ఇక్కడ అక్కడికెళ్ళొచ్చు మళ్ళీ మీరు ఇక్కడ వర్గలన్ ఉంటదండి సరస్వతి మాతది అక్కడికెళ్ళొచ్చండి ఇంకా చిల్కూరు బాలాజీ స్వామ్ ఆలయానికేళ్ళొచ్చండి ఇంకా ప్రతిసారి మనము తిరుమల్ తిరుపత్ దేవస్థానం తిరుపతెళ్లాలంటే కష్టం కదండి ఆప్ ఇప్పుడు కొందరి కీ దర్శనం చేసుకోవాలన్ ఉంటది కదండి వెంకటేశ్వర స్వామిని ఇక్కడ తెలంగాణలో హైదరా అ జూబ్లీ హిల్స్ ఆ ప్రాంతంలో తిరుమల్ తిరుపత్ దేవస్థానం వాళ్ళు ఎవరైతే తిరుపతిలో ఆలయాన్ని చూసుకుంటారో వాళ్ళే ఇక్కడ హైదరాబాద్ లో కూడ గుడి కట్టించారండి. ఆ గుడివి ఆ, ఆ గుడిలో వెంకటేశ్వర స్వామి ఉన్ టాడండి చూడ్డానికి చాన బాగుంటారండి మీరు ఒకసారిగానీ మీరు ఆ మినీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లారనుకోండి అక్కడ పక్కనే పూరి జగన్నాథ్ ఆలయం ఉంటుందండి ఒక అర్ధ కిలోమీ
అవునా అండి అదే అండి నేను చాలా రకాలు చాలా మార్ చెప్పారండి మాకి. మేము అన్ మా మా కుటుంబం మొత్తం రావాలని అనుకుంటున్నాం అందుక్
మీరు మీరు కుటుంబ సమీ తప్పంగా వచ్చినా చూసుకోవడానికి చాన బాగుంటుందండి మీరు ఇవే కాకుండా, పురాతన ప్రాంతాలు ఉన్నాయండి ఇప్పుడు చార్మినార్ గాని, గోల్కొండ గాని ఇలాంటివన్నీ ఫలక్నామా ప్యాలెస్ ఓకె చానా ఇవి ప్రసిద్ధి కలిగినవండి. మీ వీటికి కథ కూడా బాగుంటుంది, మీరు అక్కడికి వచ్చారనుకోండి టూరిస్ట్ గైడ్లు చెప్పమంటే వాళ్ళు చెప్తారు. లేదు మేమే చూసుకుంటాం అంటే మీరు మీరంతక మీరే అక్కడ మొత్తం రాతి మీద అన్ని చెక్కుంటాయండి కథ మొత్తం మీరు చూస్ కుంట ఎళ్ళచ్చు మీరు చార్మినార్ కి వెళ్ళారనుకోండి చార్మినార్ దెగ్గర నుంచి ఒక పదడుగులు ఏస్తే మక్కామసీదు కూడ ఉంటుందండి. ఆ మక్కా మసీద్ కూడ చానా పెద్దదండి అప్పట్లోనే కట్టిచ్చారు అది చానా మంది ముస్లిమ్స్ వచ్చి రోజు నమాజ్ చదువు తారు అక్కడ చానా ప్రసిద్ధి కలిగిందే అండి అది కూడ మీరు చార్మినార్ కి వెళ్తే బట్టలు గాజులు, కమ్మలు, బ్యాగులు ఏది కావా చెప్పులు ఏవి కావాలంటే అవి దొరుకుతాయండి చానా ఉంటాయి ఏదంటే అది కొను కోచ్చండి మీకు ధరలు మరీ ఎ మళ్ళీ ఏమి మర్ రీ ఎక్కువేమి ఉండవు మరీ తక్కువ ఉండవు అండి మనం కొనుక్కునే గగంగానే ఉంటాయండి.
మ ఇం పక్ పక్కల వాళ్ళు ఎల్ళొస్తారడి అయితే, బాగుంటుంది చాలా బాగుంది అని చెప్పారు. అందుకే కొనుక్కుందామని, మిమ్మల్ని అడుగుతున్నా నేనేమి ఉన్నాయి మరేంటి అని
మ్ ఇవే కాకుండా మీరు ఒకసారిగాని ఇటువైపు వచ్చారను కోండి యాదగిరి గుట్ట వైపు మీరు పొద్దున్న కీసరగుట్ట చూసుకొని మధ్యాహ్నానికి కొద్దిసేపు కీసరగుట్టలో అక్కడ ఒక ఉద్యానవనం ఉంటుందండి మీరు తినేసి కొద్దిసేపు అక్కడ విశ్రాంతి తీసుకొని, మళ్ళా మధ్యాహ్నానికి మీరు యాదగిరి గుట్ట బస్సు ఎక్కినచో మీరు యాదగిరిగుట్టలో ఉంటారండి అక్కడ దర్శనం చేసుకొని, ఆడ నిత్య అన్నదాన ప్రసాదం ఉంటదండి మీరు అక్కడ అన్నదానం తినేసి అన్నం తిని, అక్కడ నుంచి మీరు సాయంత్రం కొద్దిగ చల్లబడ్డ కా మీరు స్వర్ణగిరి, భువనగిరికి బస్సులు ఉంటాయండి అక్కడ నుంచి. అక్కడ నుంచి ఆ బస్సులు ఎక్కితే భువనగిరిలో బస్ స్టాండ్ లో దింపుతారండి, యాదగిరిగుట్ట బస్ స్టాండ్ నుంచి. మీరు అక్కడి నుంచి స్వర్ణగిరి బస్సులెక్కినా లేకపోతే మీరు ఆటో మాట్లాడుకోవచ్చండి. అక్కడ నుంచి స్వర్ణగిరికి వెళ్ళాలనుకోండి అక్కడ రాత్రి పూట చూడడానికి అక్కడ మొత్తం చానా బాగుంటుందండి మీరు ఫోటోలు కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈ మధ్య ఆ చానా ప్రసిద్ధి కలిగిపోయిందండి చూసినా స్వర్ణ గురి గురించి మాట్లాడుతున్నారు మీరు దర్శనం చే చేస్కోండండి అక్కడ కూడా వెంకటేశ్వర స్వామే అండి ఇంకా మీకు ఇక్కడ ఇక్కడ సైడ్ వచ్చారనుకోండి చిల్కూర్ బాలాజీ ఆలయం ఉంటదండి చిల్కూరి బాలాజీ ఆలయంలో మీకు ఎవరికైనా వీసాలు పాస్పోర్ట్లు అవి ఎవన్నా ఇబ్బంది కలుగుతా అవి రా కుండా ఉన్నాయినుకోండి ఆయనకి ఆయనకి మొక్కుతే అవన్నీ అయితాయి అవన్నీ వచ్చేస్తాయి అని ఒక నమ్మకం అండి మీరు రావచ్చండి అక్కడి వరకు వచ్చి అ అవి చూసుకకోవచ్చండి మీరు ఇవన్నీ కాకుండా ఏ
ఉన్నారండి అందుకే ఆ అక్కడ ఇంకా ఇంకా చాలా ఉంటాయని అన్నారు
అవునండి ఇప్పుడు మీరు వండర్లా చూడొచ్చండి అది ఈ మధ్య ఇలా కట్టించారంటే ఇంకా దాని గురించి మాట్లాడలేము కళ్ళు చూసేకి సరిపోవు మనం పొ పొద్దున వెళ్తే రాత్రి వరకు తిరిగినా సరిపోనంత ఉంటుంది ఆడుకునోళ్ళ ఆడుకున్నంత చానా చానా సంతోషంగా ఉల్లాసంగా సాాంగ్ ఉంటే మంచిగా రావచ్చండి కుటుంబం
ఓ మనీ పైసలు కట్టాలని అన్ అన్నారండి
అవునండి ఇప్పుడు మీరు భోజనంతో కలిపి అయితే పదిహేను వందలు అవుతుందండి భోజనం లేకుండా అయితే పదకొండు వందలు ఎనిమిది వందలు అలా ఉంటుందండి ఒకవేళ మీరు రద్దీ ఉన్న రోజులు ఆదివారం శనివారం వెళ్ళాలనుకోండి ఒక ఒక రేట్ ఉంటుందండి ఒక ఒక ధర ఉంటది మీరు ఒకవేళ ఆ సోమవారం మంగళవారం అలా వెళ్ళారనుకోండి అదొక ధర ఉంటుందండి
యాభై శాతం ఆ అది ఆఫర్ ఉన్నట్టు ఉచితంగా వన్ ప్లస్ వన్ ఆఫర్ అట్లా ఉన్నదం
అలాంటి అలాంటివి అలాంటివి ఓన్లీ బుధవారం ఉంటాయండి అది కూడా మూ మూడు టికెట్లు కొన్నచో ఒక టికెట్ ఆడపిల్లకి ఫ్రీగా వస్తుందండి అక్కడ వండర్లా లో ఇంకా మీరు అది కాకుండా ఇటు ట్యాంక్ బండ్ గురించి వచ్చారనుకో ఇటు వైపు ట్యాంక్ బండ్ లో ఎలాగంటే అప్పట్లో పంతొమ్మిది
అవి అదే జూ పార్కు అని అంటారు కదాండి అవి
పార్కండి అవి అవు అవి అటువైపు లేండి మీరు మొదటిగా ఇప్పుడు ఇది చూసారనుకోండి ట్యాంక్ ఫండ్ చానా ఫే చానా అది ప్రసిద్ధి కలిగిందండి మధ్యలో బుద్ధుడి విగ్రహం ఉంటదండి చుట్టూ నీళ్ళు ఉంటాయండి
ఒక మూడు రోజులు సార్ ఒక మూడు రోజులు సరిపోతుందా అండి మొత్తం మ్యక్స్ ఆ హైదరాబాద్ మొత్తం తిరగనీనకి ఇంకెక్కువ కావాల్నా
ఒక నాలుగు రోజులు అనుకోండి ప్రశాంతంగా అన్ని చూసుకోవచ్చండి మీ
మరి ఉండనికి ఎక్కడ ఎక్కడ ఉండాలండి మరి ఆ నాలుగు రోజులు
మీరు మీరు హోటల్ బుక్ చేసుకోవచ్చండి లేకుంటే మీరు ఇక్కడికి వచ్చి లాడ్జీ మాట్లాడుకున్నా సరిపోతుందండి
ఆ అదే వండాలి మళ్ళీ రాత్రిపూట ఏ దేవస్థానాలు బాగుంటాయండి అక్కడ
రాత్రి రాత్రి పూట స్వర్ణగిరి చూడొచ్చును యాదగిరి గుట్ట కూడా రాత్రి బాగుంటుందండి ఇంకా మీరు చూడదగినది రాత్రి పూట అంటే ఇంకా వేరే ఏవన్నా మీరు పొద్ రాత్రి పూట చూసేదంటే అటు జూబ్లీ హిల్స్ సైడ్ కేబుల్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుందండి అది చూడడానికి కళ్ళకింపుగా ఉంటదండి పిల్లలతో అందరితో వెళ్తే ఫోటో బా దిగి రావచ్చు
చార్మినార్ కూడా రాత్రి పూట బాగుంటుంది అన్నట్టు విన్నానండి నేను మళ్ళీ
వస్తుందండి చార్మినారు మీరు పొద్దున్న చూసినా అంతే సాయంత్రం చూసినా అంతే గానీ రద్దీ ఉంటుంది రాత్రి పూట ఇంకా జనం చాలా ఎక్కువ అండి మీరు కాల్ అడుగు తీసి అడుగు ఏసే లోపల ఏమవుతదో తెలియనంత జనం అంతమంది
అవునా అండి మళ్ళీ ఇప్పుడ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు అక్కడికి వస్తే బస్సు ఏమన్నా ఫ్రీ ఉంటదా అండి లేదంటే
లేదండి ఓన్లీ ఇక్కడ ఓన్లీ తెలంగాణలో ఉండి తెలంగాణ ఆధార్ కార్డ్ ఉన్న వాళ్ళకి మా ఆ బస్సు ఫ్రీగా ఉన్ ఉంటదండి ఆంధ్రా వాళ్ళకు ఉండదండి అలా ఏం లేదండి ఇక్కడ
అవునా అండి
మీరు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ఉంటాయండి ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ లో ఇరానీ చాయ్ ఫేమస్ అది తాగెళ్ళండి ఇంకా ఇక్కడ షవర్మ ఫేమస్ చి చికెన్ బిర్యానీ హైదరాబాద్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇవి కొద్దిగా చానా ప్రసిద్ధి కలిగినవి ఉంటాయి ఇవి కొద్దిగా రుచి చూసి వెళ్ళండి వచ్చినప్పుడు ప్పుడు ఇక్కడికి
ఓకే అ వాదాలండి
హలో సరే అండి ఉంటానండి
ఆ ఓకే అండి జాగ్రత్త అండి ధన్యవాదాలు మీరు చాలా చాలా చెప్పారండి ధన్యవాదాలు